ఉమ్ చెప్పండి
ఇంకా అది కంటిన్యూ చేయనా స్టోరీ
ఉమ్ చెప్పండి చెప్పండి
తర్వాత ఆ పిల్ల వాళ్ళ ఊరికి వాళ్ళ ఇద్దరిని కూడా పిలుచుకొని వస్తది ముగ్గురం వస్తారు ఆ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ ని ఇంకా ఆడ ఒక అమ్మాయి హెల్ప్ చేసిందిగా ఆ పిల్ల ముగ్గురు వస్తారు ఆ వీళ్ళ వాళ్ళ ఎంత చెప్ప నా వినరు నిన్ను చంపేస్తారు అయిన వద్దు వద్దు అని చెప్పిన కూడా
పోవద్దు అని చెప్తే వెళ్దామని వస్తుందా
ఇప్పుడు నేను ఫైట్ చేసి వాళ్ళకి అది నిజం కాదు అని ప్రూవ్ చేస్తే అప్పుడు అక్కడన్న ఆడవాళ్ళు అంతా ఫ్రీగా తిరగొచ్చు కదా ముఖం దాచుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్తది ఆ అప్పుడు ఆ అక్కడికి వెళ్తది అంటే అది లేకుండా వెళ్ అక్కడ అందరూ వింతగ చూసి ఆ అప్పుడు ఆమెకి అక్కడ పెయిన్స్ వస్తుంటాయి బిడ్డ అడ్డం తిరిగి ది అని చెప్తారు నీ వళ్ళనే ఇట్ల జరిగింది అని చెప్తారు
హ్మ్
తర్వాత ఆమె ఫైట్ చేసారు వాళ్ళతో అంటే ఇప్పుడు ఆ
అడ్డం తిరిగిందా బిడ్డ
ఆ
హ్మ్
తర్వాత ఆమె చెప్తది అంటే మన దేవత ఏమైనా ఒక రాణి అంత యుద్ధం చేసి వాళ్ళని చంపింది ఆ అట్లాంటి ఆమె ఒక ఆడపిల్లల్ని అసలు ముఖం దాచుకోమని చెప్పదు ఇంకా ఫైట్ చేయమని చెప్తది అది నిజం కాదు మీరు తప్పుగా అనుకున్నారు ఆ క్లాత్ వచ్చి ఆమె మీద పడిందంటే అది కాదు అర్థము అని చెప్తది ఇదంత ఆ ఆ ఇ ఇంకా ఏందేందో స్పీచ్ అంత ఇస్తవె తర్వాత ఆ అ అం ఆ పిల్ల అదే బేబీ పుడతాడు
బేబీ పుడతాడాా
పుడతాడో పుడుతుందో తెలీదు
ఆడపాపే బుడుతుంది
ఆ ఎవరో ఒకరు పుడతారు హ్మ్ మళ్ళీ అప్పుడు నుంచి అప్పుడు ఇంకా చెప్తది చూడండి నేను బతికే ఉన్నాను నేనేం చని పోలేదు అయినా కూడా బేబీ పుట్టింది కదా ఆ కాబట్టి అదంతా నిజం కాదు మీరు నమ్మద్దండి అంతె చెప్తది అనే వాళ్ళు ఉంటార్ అంతెఆ
అంతెన
అంతె లాస్ట్ కంటే ఆమె ప్రూవ్ చేస్తది
అ తప్పు అని
ఆ అది మీరు తప్పుగా అనుకున్నారు అది అట్లా కాదు అమ్మవారు ఎందుకు శాపం పెడతాది ఎవరో చేసుండేదానికి చిన్న పిల్లల్ని ఎందుకు చంపేస్తాది అట్లంతా
గుడ్ గుడ్ గుడ్ గుడ్డు గుడ్డు గుడ్డు దెన్
దెన్
చెప్పండింగా
ఇంగేం చెప్పాల
మీరు భలే చెప్తున్నారండి.
ఏంది కథల
ఉమ్
అట్ల అల్లుతా అంట నేను అందుకే డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాన్న.
సోర్ చా
ప్రొడ్యూసర్ మీరె మీరె ఉమ్ మీరె ప్రొడ్యూసర్
తప్పకుండ
తెఈన్ కూడ మీరే
హీరొ హిరోయిన్ ఇ ఇ ఇ
ఊ రెండు మీరె
రెండు అవ్వదండి ఒకరె అయ్యేది
అయితె హీరో అవ్వండి హీరోయిన్ ని మేమె ఉంటా
మేమే ఉంటామహ్
అదే నేనె ఉంట హీరోయిన్ మీరు హీరో ఉండండి నేన్ డైరెక్ట్ ఉంటరు మీర్ ప్రొడ్యూసర్
హా ఓకె ఓకే
ఆ ఇప్పుడు ఒకే
ఒకే వాకే
అ
ఇంగేం చెప్పండి
ఇంక నేను ఒక హిందీ సిరీస్ చూసినా
ఏమ్ పేరు
మిసెస్ దేశ్ పాండె మాదిరి దీక్షిత్
హ ఈజ్ మాధురి దీక్షి క్షిత్
నేను నిజంగా ఈడాడన్న స్టెప్స్ ఉంటే పైనుంచి దుంకుతా నువ్వు మాదిరి దీక్షిత్ ఎవరు అనేది చెప్పలేదంటే.
ఎవరు
ఫేమస్ ఆక్టర్ కదా
ఎవరు నేను మూవీస్ చూడను
చూడక పోయిన సాంగ్స్ అట్లఅయిన పంటారు కదా అప్పుడైనా రీల్స్ లో అయినా కవర్ అయితది
ఆహా నేను రీల్స్ ఏ చూడను.
వాహ సరేలే మాధువి దీక్షిత అని కొట్టు మళ్ళా ఫోన్ పెట్టేసినాక అప్పుడు కనిపిస్తుంది ఆ
ఇప్పుడు మీరు చెప్తే ఏం మీకి
ఆమె ఒక యాక్టరు హిందీ యాక్టర్ ఫేమస్ హిందీ యాక్టర్ డాన్సర్ కూడా ఆమె చాలా మంచి డడాన్సర్
ఓకే
మ్ కానీ ఇప్పుడు కొంచెం ఆమ ఆ మై ఓల్డ్ అంటే కొంచెం ముందు నైంటస్ అట్లాంటి అన మూవీస్లో ఉంది హీరోయిన్గా ఇప్పుడు ఆంటీ లాగా
ఓకే చెప్పండయా
అందులో ఆమె ఒక క్రిమినల్
మీలాగా
అంటే అందరినీ చంపుతా ఉంటది
మీలాగా మీరా
ఆ నేనే సపోజ మీ కో దేశ పండే
ఆ సపోజ్ కాదుా మీరే కదా
ఆ నేని
హ
ఆ ఆమె ఐశ్వల్ జైల్లో ఉంటది ఆమె ఒక ప్యాటర్న్ లో అందరి చంపు
యాక్చువల్గా
ఆమె జైల్లో ఉంట అది ఆ ఆమె మాముల్ ఇంకా ఎవరైనా తప్పు చేశినార్ అనుకో వాళ్ళన్ అం
తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తారు అంతే దాంట్లో ఏముంది.
ఆ అన్ ఎవరికైనా అన్యాయం చేసి తప్పు చేస్తే వాళ్ళని ఒక పాటర్న్ లో చంపుతాంటది ఆమె‌ దగ్గర ఒక నైలాన్ థ్రెడ్ ఉంటది దాన్ని యూస్ చేసి.
నానీ మూవీ ఉందే అట్లేమో.
నాని మూవీ ఏది.
యాదో
హిట్ట
హ్మ
ఏమో నేను చూడ్లా కానీ అది.
ఆ ఇట్లా అవి చూడొద్దండి మీరు.
నేనన్నీ తిక్కతిక్కవన్నీ చూస్తాలే.
బోక్ సినిమాలన్నీ చూడండి.
అదన్నీ బోకేం కాదు. నేను చెప్పిన స్టోరీ బాలేేద యిందాక చెప్పు.
తెలుగు తెలుగు చూడండమ్మా. తెలుగూ
నేన్ హిందీ కూడా చూస్తా.
తెలుగు భాషా
నీకోటి తెలుసా నేను హిందీ సీరియల్స్ చూస్తా, అంటే సీరియల్స్ కంటే అదీ ప్చ్ అంటే ఎట్లాంటివంటే, ఆం ప్చ్ అదొకటి ఉంటా అంటే అదీ
ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాతో మాట్ మాట్లాడుతాంటారూ నువ్వు ఎప్పుడు చూస్తావు అనీ.
చూసా నేను ఎందుకు చూడను. హిందీ సీరియల్లూ అల్లావుద్దీన్ నామ్తో సునా హా రా అని ఉంటదీ అద ఒకటి చూస్తా. ఆ ఏద్
అదే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా తోనే మాట్లాడుతాంటారూ.
ఆ
ఊ గద్ ఇల్ చూస్తారూ
స్తా నేనట్లే. నేను అన్ని కవర్ చేస్తా ఆల్రౌండర్. నిజంగా చూస్ కావాలంటే వాట్ స్టోరీలు కూడా చెప్తా, నీకు కావాలంటే చూడూ. నేను నానుగు పెట్టి రీల్స్ లో అవ్వే ఉంటాయి. లేదు నేను నానుగ్ పెట్టి రీల్స్ లా అవ్వే ఉండి ఉంటాయి. చూడు కాలంటే ఆ పిల్ల గూడ చూస్తది. గీడ నాకు మొన్ననే ఒక ఫ్రెండ్ కూడా దొరికింది ఆపిల్లో కూడా చుస్తావుంది ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు మా పక్కన రోము ఆ పిల్ల కూడా అదే చూస తనింది అప్పుడు మాట్లాడుకున్నాం దాని గురించి
ఉమ్
ఈ జాదు హె జిన్కా అని ఒక హిందీ సీరియల్ అది చూస్తాను అంటే మ్యాజిక్స్ దాంట్లో నేను పిచ్చి పిచ్చి సీరియల్ అన్ని చూడను డ్రామా అట్లన్ని ఇట్లా తెలుగు సీరియల్స్ ఉంటాయి చూడు ఫ్యామిలీ డ్రామా అట్లాంటి ఇట్లాంటివి కాదు మ్యాజిక్స్ దాంట్లో అట్లాంటివి చూస్తా
ఇడేం నిన్ పొగడల్
పొగడల్ కాదు చెప్తానా నేను అట్లాంటివి చూడను గొడవలు పడేది ఫ్యామిలీలో అట్లాంటివి కాదు మ్యాజిక్స్ అలాంటివి చూస్తా అల్లాదిన్ ఇంకా ఏ జాదు హె జిన్కా ఇంకోటి బాల్వీర్ నువ్వు కూడా చూసింటావు చిన్నప్పుడు
ఉమ్ ఏదో లేండి చెప్పండి
ఆ అవన్నీ చూస్తా నేను హిందీలో
ఇప్పుడేం చెయ్యాల్ల
ఇప్పుడా నకు దాంట్లో ఏం స్టోరీ కావాలంటే ఆ స్టోరీ చెప్తా
ఉమ్ సింగ్గు పడాలా
నేనేం పడాను నాకు దాంట్లో చాలా ఇష్టమైంది వచ్చి అల్లాద్దీన్ వాడు ఎంత బాగుంటే టేడ తెల్సా దాంట్లో ఆ హీరో
పెళ్ళి చేస్కో
వద్దులే వాడైన చానా చిన్న ఏజే వాడిది తెలుసా
ఉమ్
నేను ఇంకా మొత్తం చూడలే యాక్చువల్ గా నేను కరోనా అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిచ్చిదాని లాగా అలాగా చూస్తంటి అ యూట్యూబ్ లో టీవలో టీవీలో వస్తానిండా యాక్చువల్ గా ఆ ఆ టీవీలో ఆపేశి నారు సడెన్ గా అది తర్వాత యూట్యూబ్లో ఎందుకో తెలిదు టీవీలో ఆపేసినారు ఇంగ యూట్యూబ్ చూడం స్టార్ట్ చేసినా యూట్యూబ్ లో చూసిసా మళ ఇంటర్కి వచ్చినాను ఇంటర్లో ఇంగ చూడడానికి కుదరలేదు హాస్టల్లో అట్లంతా మళ్ళా ఇంకా
సో మీరు ఇంటారు ఎక్కడా చదివిండేది
ఎక్కడ లే ఎక్కడో ఎందుకు ఇప్పుడు అవ్వన్నీ ఇంకా మిగిలిన ఎపిసోడ్స్ నేను ఇప్పుడు చూస్తాను
ఉమ్ గుడ్ గుడ్
ఎస్
ఇంకేం మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా
మా ఫ్రెండ్స్ ఎవరు లేరండి
ఉమ్ మీరు మనిషి గాదా
నేను మనిషే కానీ ఇక్కడ ఎవరు లేరు ఫ్రెండ్స్
ఓకే
ఉమ్మ్
భూమీద లేరేమో ఆకాశ్ ఆకాశంలో ఉంటారు మీ ఫ్రెండ్స్
మా ఫ్రెండ్సా నాకు ఎవరు ఫ్రెండ్సే లేరు ఫస్ట్ ఆకాశంలో ఉండడానికి
మీ ఫ్రెండ్స్ నువ్వ కూడా ముస్లిమే కదా
అ
మీ ఫ్రెండ్ కూడా ముస్లిమే కదా కేరళ స్టోరీ
మా ఫ్రెండ్ కూడా ముస్లిమే కద న
మీ ఫ్రెండ్ కూడా ముస్లిం ఏ కదా కేరళ స్టోరీ లాగా
ట్టా
రూమ్ మెట్ కాదు
మై
మీ స్కూల్ ఫ్రెండ్
అట్లాంటివన్ని నా దగ్గరకి వస్తే నేను అసలు పట్టించుకొనె కూడా పట్టించుకోను
ఇట్లాంటివన్నీ
అట్లా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్లా
సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరు నమ్ముతారు అందరూ సఫర్ అయితారు.
ఆ సర్లేండి సరే అండి మళ్ళీ మాట్లాడుతా అయితే
ఏంది
మళ్లీ మాట్లాడతలేే అండి ఉమ్ సరే బాయ్